హలో
కాల్ వచ్చిందా అండి ఇందాకది
అర్థం కాలేదండి
ఓ కౌంటఅయిందా అండి ఇందాక కాల్
ఏమో అండి చుడలే ఇంకా
అవునా ఏం చేస్తున్నారుని బాగున్నారా మరి
బానే ఉన్నాడు అంటే కొంచెం వర్క్ బిజీలో ఉన్నాం కదా
ఏం చేస్తూ ఉంటారండి మీరు
జస్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా అండి టీవ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డి జాబ్ సర్చింగ్ కోసం వస్తే ఇలా చేస్తున్నా
హ
మీరేం చేస్తూ ఉంటారండి
నేను స్టడీ యే నండి ఇంకా
ఏం స్టడీంగ్ అండి
బి ఫార్మసీ
బి కామర్స్
బి ఫార్మసి ఫార్మసి
ఆ బికాం ఫార్మసీయా
బీ కాం కదండి బి ఫార్మసీ ఊ
ఇంటర్ ల్లో బైపిసి ఆ అండి
ఆ బైపీసి ఏ అండి ఇంటర్ డిగ్రీ కాదండి డిగ్రీ టైప్ ఏడి ఫార్మసీ
ఓకే
ఫోర్ ఇయర్స్ ఉంటది ఇంటర్ తర్వాత
ఇప్పుడున్న ఎన్నో ఇయర్ అండి మిది
తథర్డ్ ఇయర్ ఎడింగ్
థర్డ్ ఇయరా
ఉ ఇంకో వన్ ఇయర్ అయితే అయిపోతుంది
దాని తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే మీకు అంటే జాబ్ పరంగా లైక్ దీన్ సైడే పోతారా లేకపోతే మీకంటూ పర్సనల్ గోల్స్ ఏమైనా ఉన్నాయా
ఏం లేదండి ఇండస్ట్రీలో ట్రై చేయాలి ఇండస్ట్రీలో వర్క్ ఇస్తే చేయడం అంతే అండి
అంటే మీ ఇలాంటి వాళ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హౌ మచ్ శాలరీ విల్ ఎక్స్పెక్ట్ంగ్ ఫ్రమ్
ఇండ్రాస్ట్రీలో ఓన్ బి ఫార్మసీ చేస్తే థర్టీ కే ఇస్తారు అనుకుంటా అండి థర్టీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండి
అంటే బీ ఫార్మస్ పరంగా పోతేనా
బి ఫార్మసీ పరంగా పోతే ట్వంటీ ఫైవ్ నుంచి శాలరీ స్టాట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇండస్ట్రీలోనే నండి
ఆహా
స్టార్టింగ్ ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ ఏనాండి ఫ్రెషర్స్ కి బి ఫార్మసీ బి ఫార్మసి ఫార్మ్ డి ఏదో ఒకటి చేసుకోని వెళ్తే అప్పుడు మనకి శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది.
మనం చేసేదాన్ని బట్టి ఇగ ఎక్స్పీరియన్స్ కొద్ద్దీ వాళ్ళు ఇస్తారు అన్నమాట
ఇస్తురండి సాలరీ వాళ్ళు ఇకా స్టడీని బట్టి ఇస్తరండి వాళ్ళు మీరేమ్ చేసినారండి ఇంటర్ లో మరి ఇంటర్ బీటెక్ చేసినారా మీరు
అంటే ఓపెన్ డిగ్రీ చేస్తున్నాండి మ్యాగ ఓపెన్ డిగ్రీ చేసుకుంట ఇక జాబ్ చేసుకుంటున్న ఎందుకంటే ఇక ఎంత చదువుకున్నా లాస్ట్ కి ఫస్ట్ నుంచే ఇప్పుడు నాతో ఉన్నా నేను చేసే దాట్లో లైక్ ఎలా ఉందంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు నా ఇంటర్ నేను టెన్త్ బేస్ మీద అక్కడ జాయిన్ అయ్యా మా మా అందరికి సేమ్ సాలరీ
ఎంత ఇస్తున్నారండి మరి సాలరీ
తీర్టీన్ ఫైవ్ స్టార్టింగ్ ఇప్పుడు నేను చేసే ఆ థర్టీన్ ఫైవ్ అండి
ఆ అవునండి
ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాం మాక్సిమం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటుంటే తర్వాత లైఫ్ లో మనం డిగ్రీ అయిపోయే దాకా చేసుకుందాం అనుకో దాన్ని బట్టి మనకు అప్పట్లోగా ట్వంటీ మ్యాక్సిమమ్ ట్వంటీ రీచ్ అయితది కదండి
అవునండి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మనకి సాలరీ ఆఫర్ చేస్తారు ఇగ
మొన్న ఇద్దాం అనుకున్నారు కానీ జస్ట్ లో ఇక మిస్ అయిందండి ఆ
ఇప్పుడు మీరు డిగ్రీ ఏ ఇయర్ అండి మీరు
ఎగ్జాక్ట్గా అయితే సెకండ్ ఇయర్ ఉండాలి బట్ ఫస్ట్ ఇయర్ అంటే ఓపెనింగ్ మళ్ళా కొంచెం లేట్గా చదువుకుంటున్నాన్నమాట
అవునాండి మీ ప్లానింగ్ బాగుందండి
ప్లానింగ్ అంటూ ఏం లేదండి జస్ట్ ఒక క్లారిటీ ఇప్పుడు మనం చదివే దాన్ని బట్టి మనం తర్వాత చేసే గోల్ కి సంబంధం లేదుగా అండి
ఇప్పుడు మరి డిగ్రీ అయిపోయినాక ఇలాంటి జాబ్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు మరి
అంటే మ్యాక్సిమం ఇప్పుడు మన మన స్టేట్ కే పక్క స్టేట్ లో నుంచి అందరు వస్తున్నారండి మన అదే కంపెనీలో దొరుకుతదన్న నమ్మకం అయితే మాక్సిమం నాకు లేదు ఒక నాకు దొరికితే మాత్రం ఐ విల్ బి హ్యాపీ బట్ గుడ్ ప్యాకేజ్ టింగ్ ఫ్రమ్ దేర్
అదే
ప్యాకేజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసేది మినిమం ఎయిటీన్ అండి స్టార్టింగ్ చేసేది అయితే ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ హెలో వీట్ల అయితే చాల ఎక్కువ ఉన్నాయి కదా
ఎయిటీన్ థౌసెండ్ ఎక్కడ సరిపోవండి ఇప్పుడున్న జనరేషన్ లో మన ఖర్చులు
అంటే లైక్ నా పర్సనల్ కోసం మె నే అన్నది ఫ్యామ్లీ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్సె ఉండాలండి
ఉహ్
జస్ నాకు చెప్పింది నేను న ఎందుకంటే మాక్కూడ కొన్ని డ్రీమ్స్ ఉంటాయిగా బైక్ ఫోన్స్ అన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలంటె కొంచెం రచార్జ్ల కే ఇంక ఇటు వైపు ఉంట
ఓన్ మైన్ టెనెన్స్
హ్ సో ఫ్యూచర్ లో చాలా ప్లానింగ్స్ ఉండేసరికి ఇలా ఉంటాయి మీకు ఏమైనా ఉన్నా అండి డ్రీమ్స్ ఇలాంటివి కొనుక్కోవాలి ఇలా లైక్ రిచ్ లైఫ్ లీడ్ చేయాలి అని
చులానె ఉంటాయి బట్ ఏమంటారు బట్ సొంతగా నాకు నేనుట్
మి సొంతంగా
నేను ఒక ఇల్లు కడ్
వావ్ ఓన్ హౌస్ అంటే మీ
మమ్మీ వాళ్ళది మమ్మీ వాళ్ళది ఉంది కనీ నాకు మి కోవాలని
అ అంటే మీ సొంతంగ మీ కాళ్ళ మీద మీ ఒక ఇల్లు స్థాపిద్దాం అని అనుకుంటుంది న గుడ్ డే గుడ్ కానీ పెళ్ళ అయినక ఎలాగైనా సరే మీ అత్త వాళ్ళింటికి వెళ్ళాలి గా
ఇంకాే ఇప్పుడంటే నా నేను ఒక ఇల్ అందు మమ్మీ వాళ్ళని ఉంచుదాం అని పెళ్ళైనాక నేను ఇలాగ వెళ్ళిపోతాను
ఆ గుడ్ డెసిషన్ అండి మీది చాల మంచి డెసిషన్
అవుం డి ఇప్పుడు ఉంది కాని ఇల్లు నాకేంటంటే ఒక ఇప్పుడు మాది అంటే ఇటు ఇ ఏమంటారు ఆ సిటీ ఎండింగ్ లో ఉంటాది ఇల్లు
అహ అంటే ఇప్పుడు మీర్ ప్లాన్ చేద్దాం అనుకునేదీ సిటీ లొ పక్కల లాతే లైక్ ఎనక
కి దగ్గర పోన్ మనిషిగా ఓన్ హౌస్
ఆ నాకూడ డీమ్ ఉందండి కాతే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటది కదా సిటీ అంటే చాల బడ్జెట్ తో నడిచే ఇష్యూ
అవునండి
ఏమో ఒక ల్యాండ్ కొనాలంటే ఒక్ టెన్ ల్యాక్స్ లో ఒక ట్వంటి ల్యాక్స్ దాదాపు అయితే ల్యాండ్ కి అడ్జెస్ట్ ట
అవునండి ల్యాండ్కే కే ఐతది
యాభై లక్షలు కూడా ఉంటాయండి
వన్ క్రోర్ ఉన్న వన్ వన్ క్రోర్ ఉన్న ఆశ సో అట్లా ఇల్లు కట్టాల ఇ ఏము ఉంది
అంటే లైక్ హౌస్ కాకుండా ఇంకేమనా డ్రీమ్స్ లేవా అండి
అంటే ఇంకేంటిది అం జాబ్ ప్రకంగా మంచి జాబ్ వస్తే అయిపోతు సరి
అంటే గవర్నమెంట్ జాబ్ ఎలా అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవా
అంతా ఎక్స్పెక్టేషన్స్ లేవు ట్రై వస్తే బై లక్కీగా
అవునా నాకైతే చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నా కోరుకుందండి
అసలు నా యాంబిషన్ డాక్టర్ అండి కానీ బై మిస్టేక్ ఇట్లా వచ్చేసా
అదే అండి ఇప్పుడు బైపీసీ తీసుకున్నా ఇప్పుడు డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటున్నా
హ్మ్
నేర్చుకునేది ఎలా అయినా చేయగలుగుతాం కాపోతే అది మనం వెళ్లేేది కరెక్టా అంగైనా సరే నేర్చుకునేది ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకో నేర్చుకోచ్చు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఆ సబ్జెక్ట్ నేర్చుకోండి
మనీ బడ్జెట్ ప్రాబ్లం
కానీ బానే ఉంటారండి ఆ జాబ్ అనేది ఎందుకంటే లైక్ క్లయింట్ వాళ్ళకి ప్యాకేజ్ గానీ సంథింగ్ వర్క్ అనేది ఎక్కువ ఉండదు బట్ వర్క్ వ చిన్న చిన్న మిస్టేక్ అయిన చాలా డిఫికల్ట్ ఉంటదది
బట్ ఒక స్టడీకి లాక్స్ లో అయితది ట్వంటీ లాక్స్ పరి అయి
ఆహా
ఇక బి ఫార్మసీ చెయదు బి ఫార్మ నార్మల్ డిగ్రీ చూసిస్తున్నారు మా వాళ్ళు
హ అంటే మీ వాళ్ళ డెసిషన్ తీసుకున్న అన్నమాట
ఉమ్ అవునండి
పెయిన్ బా పెయిన్ బాగుంటది అండి వాళ్ళ దేశం మీద నడిచే మనం
ఉ లేదండి నీట్ లాంగ్ టర్మ్ జేయమని అన్నారు సెయ్యను వొట్టిగా మనీ వేస్టు సీటు రాదు అంటే ఈమే ఫిక్స్ అయంది అండి బ్లైండ్ గా సీట్ రాదు మనకు అనేసి ఇగ ఎట్లాగో నీట్ లాంగ్ టర్మ్ కెళ్ళను అని అంటున్నాడు అంటున్నావు గదా మీ ఫార్మసీ జెయ్యి ఫ్యూచర్ అంత మంచిగా అని అన్నారు ఇక్కడ సబ్జెక్ట్ కి దిమ్మ తిరిగిపోతుందండి
ఫార్మసీ అంటే ఓకే ఫ్యూచర్ బానే ఉంటాదండి ఎందుకంటే అది మెడిసిన్స్ కదా వాటి ఒక వ్యా వాల్యూ అనేది ఎప్పుడు పల్లే అన్నిటికీ వెయిట్లు తక్కువైతే తక్కువైతే కాని ఆ యూజెస్ ఎక్కువ ఉంటాయ్ అన్నిటికీ వెయిట్లు తక్కువ ఎక్కువ అవుతాయి గాని దానికి అవ్వలేగా ఇప్పటి దాకా
అవునా
సరే అండి మరి టైం అయితుంది గదా
ఊ సరే అండి ఓకే అండి బాయ్